ఆ చెప్పండి
హలో ఏం జేత్నారండి
ఏం జేయట్లేదండి చెప్పండి
ఏంటి భోజనం జేస్సరండి
ఇంకా లేదండి
మ్మ్ హు ఏం ఏం కర్రీ అండి
ఎగ్గే అండి ఆ చెప్పండి
ఆ మీరు వంటలు బా చేత్తారండి
నాకు ఇంకా ఏమి వంటలు రావండి
వా అండి ఏ వంట బా చెత్తారండి
ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అండి
చెప్పండి ఓసారి ఎలా చెయ్యాలో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ను
ఫ్రైడ్ రైస్ మీరు చెప్పండి మీరు ఎలా చేత్తారో తవాత నేను చెప్తానండి
ఆ ముందుగా నూడిల్స్ చెప్పారు అప్పుడు నేను ఫైడెస్ చెప్తాను
నూడిల్స్ అయితే ఫస్ట్ నూడిల్స్ బోయిల్ చేస్కోవాలండి అవి బోయిల్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి తర్వాత చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ మీకు ఏం కావాల్తే అయ్యి వేసి ఫ్రై చేయాలండి
ఆ
అయ్యి ఫ్రై అయ్యాక ఎగ్ ఎస్కోలండి ఎగ్ గూడా ఫ్రై అయ్యాక అప్పుడు ఈ నూడిల్ నూడిల్స్ లో ఏమైన్నా సాస్లు మీకు ఇష్టమైతే సాస్లు ఎసుకోచ్చండి
సరే అండి
మసాలా కూడా ఎస్కొని నూడిల్స్ ఎస్కొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టుంచి. తర్వాత తీస్తే అయిపోద్దండి. నేనాయితే అలాగే చేసుకుంటానండి.
చిక్న ఎయిరండ్దులో ఎగ్ ఎగ్గోటే ఎత్తర
చికెన్ నూడిల్స్ అయితే చికెన్ ఎసుకోవచ్చండి. నేను ఎగ్ నూడిల్స్ కాబట్టి, ఎగ్ ఎసుకున్నా.
ఈ చోస్లేటరండి.
చిల్లీ సాసు, సోయా సాస్ యస్తం. అంతేనండి ఉంటే టమాటా సాసు. నూడిల్స్ మాస్ సాలెండి
నూడిల్స్ మసాలా అండి. అవున్ ఏ ఏ గుడించిపారంండి ఏం నూడిల్స్ వాడుత ఏం నూడిల్స్ వాడతారండి?
యిప్పీ అండి
యిప్పి యండి. ఆ ఫ్రైడ్ రైసు
ఫ్రైడ్ రైస్ కూడా అంతేనండి. నూడిల్స్ ప్లేస్ లో ఫ్రైడ్ రైస్ ఉంటదండి.
ఆ ఎలా సెత్తరో సేప్పండి. అయి కూడా ఒకసారి.
అది కూడా అంతేనండి ఫస్ట్ అన్నం. వండ్ వంచుకొని పక్కన పెట్టుకోలి.
ఆ
మనకు నచ్చిన ఈస్టేబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక. బాగా ఫ్రై అయ్యాక. ఎగ్, మసాలాలు, సాస్లు అన్నీ ఏసుకొని
ఆ
ఇ ఫ్రై అయి రైస్ కూడా వేసుకొని కలుపుకోలి. ఇష్టమదే చికెన్ గూడా ఏసుకోవచ్చండి.
ఉమ్
తర్వాత తీసుకుంటే అయిపోద్దండి. పైన కొత్తిమీర్తో గార్లీష్ చేసుకుంటయ్.
ఆ ఇంకేమి బాగా చేస్తారండి. స్పిట్ లు గానీ అయి ఏమన్ చేత్తరండి.
నాగయేం రావండి.
నేను రావండి
ఇంకేం రావండి
చికెన్ బిర్యానీ చేస్త చికెన్ బిర్యానీ చేస్తారా అండి
చికెన్ బిర్యానీ నాకు రాదండి ఎలా చెయాలో
చెప్పనండి ముందు
ఉ చెప్పండి
ఆస్ చెప్తాను ఈసారి నేర్చుకొని చెయ్యండి
అలాగే అండి
ముందుగా కాళీగొండ పోలోటి తీసుకోలండి
పోనా
బౌల్ఇస్ బౌలు
ఉమ్
ఆ బౌల్ లో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకుని
ఉ
ఆ ఇది వేడక్క ఫ్రైడ్ ఆనియన్స్ కోల్ల్ కలర్ ఆపాలండి
ఉమ్
బిర్యా మనకి బిర్యానీ తగ్గట్టు మీరు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి దాన్ని బట్టి ఏప్పుకోవాలండి అ
ఉమ్
తర్వాత విడిద పా చ చేసుకుని పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా
ఉమ్
స్పైసెస్ అన్ని తీసుకోనండి
తీసుకొని
పక్కన పెట్టుకోవాలండి
హుమ్
చికెన్ అయితే చికెన్ ఏ బిర్యానీ మటన్ అయితే మంటో ప్రాణ అయితే ప్రాణ అవి తీసుకోవాలండి
ఉమ్
తీసుకొని అటిల్లో ఉప్పు కార్ మేనేజ్ చేయ్యాలండి ఫస్ట్ ఉప్పు కారం పసుపు కారం మసాలా బిర్యానీ మసాలా ధన్య పొడి జీలకర్ర పొడి
ఉమ్
తప్పుడు
ఉమ్
లైట్ గా కలర్ ఉంటాయి కలరు
హమ్
అల్లం ఎల్లిపాయ పేస్ట్ పెరుగు కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం నెయ్యి ఉంటే వేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి
మ్యారనేట్ చెయ్యాలండి ఎంతసేపు చెయ్యాలండి
మీర కొదనా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నైట్ అంత ఫ్రిడ్జ్ లో పడితే ఇంకా సాఫ్ గాస్తాయి పీస్ మొత్తం బాగా కలుపుకోనండి నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాంటది
ఉమ్
అప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఆ మ్యారినేట్ చేసుకున్న టైం లోనే పక్కన రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇంకే రైస్ సోనమసురి సోనమసురి బాస్మతి అయితె ఇంకా బాగుంటాయండి బిర్యాని
ఓకే అండి
అ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ న కరి కడిగేసి నానబెట్టుకోవాలి
ఉమ్
అప్పుడు హాఫ్ ఏన్ అవర్ రైస్ వాటర్ లో నానబెడితే సరిపోది. ఆ చికెన్ మాత్రం వన్ అవర్ అయినా. నైట్ అంతా నానబెట్టుకున్న చాలా సాఫ్ట్ గా అవుతుంది.
ఉమ్
అప్పుడు తర్వాత మళ్ళీ రెండో ఒకసారే ఇట్ సైడ్ చికెన్ పెట్టి. స్లో, మీడియం ఫ్లేమ్ లో
హ్మ్మ్
ఇట్ సైడు మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎస్ర ఎసరు పెట్టాలండీ. నీరు కొల్తతోటేసి మీరు తీసుకునే బట్టు. ఒక గ్లాస్ ఇది, గ్లాస్ కి రెండు గ్లాస్ నీరే.
ఉమ్ హు
అంటే
అదే రెండు గ్లాసులు అయితే, నాలుగు గ్లాసులు వాటర్ వేయ్యాలండి.
ఆ అవునండి ఫస్ట్ ఏమైనా ఎస్సరేస్ట్ పోయినా ఏ ఎస్సర్ లో. మనకి ఉప్పు ఎలా ఉండాలంటే.
మ్మ్
ఉప్పు సరిపడగా వేసుకుండి. ఎంతగాల్త అంత వాటర్ లో
ఉమ్
ఉప్పు నీళ్ళలో మనం సముద్రంలో నీళ్ళు చూతే ఎలా ఉంటే. అలవున్ అలా ఉండేలా టేస్ట్ చుండం తిప్పుగా. అప్పుడు ఆ రైస్ కుప్ అనేది సరిపోధండి.
సరే అండి
అందులో కొంచెం ఆయిల్ వేసుకోనిండి పచ్చిమిరకాయలు కొత్తిమీర కొదిగానా వేసుకొని అందు అలం పేస్ట్ కొ బిర్యానీ మసాలా వెయ్యంది కొన్ని స్పైసెస్ కూడా తీసాం కదా బిర్యానీ స్పైసెస్ ఎందులో ఇయ్యాలి
ఆ అలాగే అండి
తర్వాత ఈ పక్క నుంచి చికెన్ కూడా బాయిల్ అవుతుంది కదా
ఆ
ఇప్పుడ రైస్ అనేది వాటర్ బాయిల్ అవుతున్న ఇప్పుడు రైస్ ఉంటే అందు వేవాాలండి
ఆ
అందులో వేసి తర్వాత ఇస్తే చికెన్ కుక్ అవుతుంది కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రైస్ నైన్ంటీ పర్సెంట్ అండి నైంటటీ పర్సెంట్ కుక్ అవ్వాలడి
ఆ
అందులోడి వద్ద కూడా పిండికి వచ్చాండి
ఉ వేమేనాండి
రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక
ఆ
ఒక్కొక్క తీసుకొని లేయర్ కింద వేసుకోనండి
రైస్ నండి చికెన్ లోని
చికెను మీరు కింద అయినా ఉంచొచ్చు లేదా తీసి రెండు బోర్లు కింద అయినా ఇయ్యొచ్చు
ఆ
లేయర్ కింద వేసుకొని
ఆ
ముందు చికెన్ పెట్టి కింద పైన్ రైస్ లేర వేసుకొని కొంచెం కొత్తిమీర కొద్దైనా
నెయ్య తర్వాత కలర్ వాటర్ గాని కుంకుంపు వాటర్ గాని ఉంటే వడి
ఆ
ఇంకో లే రైస్ రైస్ తీసుకొని మళ్ళీ చికెన్ పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కొత్తిమీర కొదీనా కొంచెం బిర్యానీ మసాలా చున్న కూడా ఇచ్చమండి బాదం కాని జీడిపప్పు కాని బాగుంటాయిడి కిస్మిస్లు వేయకూడద బాగమండి
సరే అండి
తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఫై్ ఫ్లేమ్ లో పెట్టది కొంచెం మీడియం ఫ్లేమ్ లో మిడిల్ గా పెట్టి తర్వాత వాసి లో పెట్టానండి టెన్ మినట్స్ అలా మ తీయకుండా బౌల్ ని గట్టిగా క్లోజ్ చేసి తుమ్మని ఇవ్వాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసారంటే
ఉమ్
బిర్యానీ ఉప్పు కూడా మీరు వాటర్ లో రైస్ చేసినప్పుడు చూసుకోవాలండి సరిపోయిందా లేదనేది
ఆ సరే అండి
అ చేేస్తే ధమ్ బిర్యానీ అనేది సూపర్ కుక్ అవుతుందండి
మీరు ఎప్పురని ట్రై చేసారంండి
అవును చేసానండి చాలా బాగా వచ్చిందండి దాంతో పాటు మనం ఆనియన్స్ లో ఏమనా ఎట్టుకుంటే సూపర్ ఉంటుదండి ఇంకా టేస్ట్ అవ ఏదైనా మీ గోంగూర చికెన్ అయినా మటన్ అయితే కుక్కర్లో విజిల్ పెట్టాక తీసుకోవాలండి గోంగ్ బయిల్ అవ్వదు కాబట్టి ప్రాన్ అయిన బిర్యానీ అయితే ఏదైనా అంతేనండి
అలాగే అండి నేను ట్రై చేస్తాను ఈసారి
ఆ చెయ్యడి ఈ సారి
సరే అండి
ఇంకేమైనా వచ్చండి వంటట్లో
ను ఇంకేం వంటలు రావండి నేర్చుకోవాలండి
బిర్యానీ మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి ఇంకేం చేస్తుర్రు చీకట్లో
స్వీట్లు కూడా నాక ఏం రావండి ఎక్కువ బ్రెడ్ హల్వా కూడా నాకు రాదండి నేను ఎప్పుడు చేయలేదండి
బ్రెడ్ హల్వా ఎలా చేయాలో మీకు తెలిస చెప్పండి
బ్రెడ్ అలా నేనైతే ఫోన్ లో చూసిన అంతవరకు బ్రెడ్ ని సైడ్ సన్నా తీసేయాలండి సైడ్స్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి తీసేసి పీసులక ఏ కట్ చేసుకొని
ఆ
నూనెలో గాని నెయ్యిలో గాని వేయించుకోవాలండి
హ
తర్వాత పాకం పెట్టాలి పంచదార పాకంలో వేయాలండి
హ
తర్వాత అందులో పాలో అయ్యాలండి నాకు అది తెలుసు అంతకుమించి
అలాగ కాదండి ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోవాలండి అది కూడా మనకి మంచి బ్రెడ్ ఉండాలండి
ఉమ్
బ్రెడ్ హల్వా కంటే యూస్ చేసేది ఇస్తారు సైడ్లు కట్ చేసి మనం నెయ్యి ఉంట నెయ్యాలి ఆయిల్ గాని ఒకసారి ఎప్పుకోవాలిగా కలర్ లో వచ్చారుగా బోనిష్ లో తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి వప్పేసుకోనండి న్నాకు పక్కనా పంచదార పాకం పెట్టుకోవాలండి పంచదార పాకం అనేది వితి అంత కావాల దా దాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు
సరే అండి
తెలీదండి అంచనా పట్టి వేస్తానండి
అలాగే అండి
అప్పుడు ఈ పాకం లైట్ గా ఎలా జిగర వచ్చాక అందులో ఈ బ్రెడ్ ముక్కలు వేసి
హమ్
కొంచెం పాలేసి దగ్గరికి అవ్వనివ్వాలి దక్షిణచ్చగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసావారంండి అందులో మీకు కోవా ఉన్నా కోవా కూడా వేసుకోవచ్చాను సోపటి టేస్ట్ ఉంటంది
ఆ ఓకే
చేేసుకుంటే బ్రెడ్డర్ల్లో చాలా ఈజీ అండి
సరే అండి
సరేనండి అయితే ఇంకేమన్నా కావాలతే ట్రై చెయండి చెప్పి
ఆ సరే అండి
సరేనండి బాయండి
ఆ భయండి